హలో ఆ మమ్మీ చెప్పు
వినిపిస్తుందా భాబీ
వినిపిస్తుంది
నా వాయిస్ ఉం తిన్నారా ఇప్పుడు
తిన్నా
హలో తిన్నారా
తిన్నం తిన్నం.
ఉం ఏం చేస్తున్నరు మరి. హలో.
ఏం లేదు ఏం లేదు ఖాళీగనే ఇగ.
ఉం ఉం ఇద్దరు బుడ్డొలు ఏం చేస్తున్నారు.
మధ్యాహ్నం మూడింటికి పడుకున్నారు.
హా.
మూడింటికి పడుకుంటే ఆ సిక్స్ ఫిఫ్టీకిి లేచి స్నానం చేసి ఇప్పుడు ఆడుకుంటా ఆ
ఓహో ఇప్పుడు రాత్రి అంతా ఆడుకుంటారు అటనా
చేస్తారు మీ మమ్మీ దగ్గర పడుకుంటాడు పెద్దోడు
ఆహా రేపు తెలంగాణ ఫార్మేషన్ డే గా
ఆ ఆ అదే జరుగుతుంది ఇప్పుడే మైక్ లో అనౌన్స్ చేసిండు
ఆహా వాళ్ళు స్కూల్ కి వెళ్తున్నారా వాళ్ళు
లేదుగా
వాళ్ళకి రేపు వస్తే ఉంటాది కదా వాళ్ళ కూడా ఫ్లాగ్ హోస్టింగ్ స్కూళ్ళ
ఉంటదేమో గాని ఇగ టీచర్స్ లో జరుపుకుంటారేమో మన తండాలో ఉంది కదా గ్రామ పంచాయతీలో
ఆ ఆ
కాబట్టి అందరూ ఇన్వాల్వ్ కావాలి అని కొంచం సేపు ఇప్పుడు ఫైవ్ మి ఫైవ్ మినిట్స్ ముందే అనౌన్స్ చేసిండు ప్రభాకర్
ఆహా ఏంటి మరి మీరేమైన్నా స్పీచ్ ఇస్తూరా
మ్మ్ మ్మ్
తెలంగాణ బిడ్డయి ఉండి మీరేమన్నా స్పీచ్ ఇస్తున్నారా అని అడుగు తున్నా
చేస్తే మనం ఇవ్వచ్చు అదేముంది దానికి ఏముంది
మీరే ఇన్వాల్వ్ అయిపోవాలి
ఇన్వాల్వ్ అయిపోవాలి అంటే మనకంటూ ఒక
రెస్పెక్ట్ ఉంటాది అంటారా ఆ
మనోలే లేరు అడా మనం పోయి ఏం లాభం
ఓకే అంతే ఇగ ఉన్నవాళ్ళే మన వాళ్ళు అనుకోవాలి ఏం చేయలేం
ఇగాని ఎక్కడ కనీసం దగ్గర కూడా రానియట్లేదు కదా అలాంటి సిచ్యువేషన్
ఆ వాళ్ళు కూడా అలా ఉండడం కరెక్ట్ కాదు
అంతా మేమే. ఈ రాజ్యం మొత్తం మాదే మేం చెప్పిందే శాసనం మేము చెప్పిందే వినాలి
హ్మ్
మొత్తం రూల్స్ మారినై తెల్సా
హ్మ్
మన ఉపాధి హామీ పథకంలో ఎన్ని రోజులు నీల్యా చేస్తే ఇప్పుడు ఆయా నుండి తీసేసిండ్రు
అయ్యో ఎందుకు
ఆ పని కూడా సర్పంచే చేపించుకుంటాడుట అంటా అరే అదేంటిదంటే ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని పెట్టుకుంటాడు ఆయనకు నచ్చినట్టు పని చేపిచ్చుకుంటాడు అంత ఏం పట్టించుకోవట్లేడు సైడ్ వైపు మనుషులను ఎప్పటికీ ఏ వారం మైన పేరు పెట్టించుకొని వాళ్ళతోటి పని చేపించికుంటాడు అందరి దగ్గర డబ్బులు తింటున్నాడు అని చెప్పి ఆయన మీద డైరెక్ట్ ఎం ఆర్ వో ఆఫీస్ దగ్గర
గవర్నమెంట్ లోర్ ఉండేది వచ్చేది ఆయన చెప్తున్నాడు కదా
గాని అట్లా కాదు నేనే చూసుకుంటాను నాకు తప్ప తప్పించి నా నా విచారణ తీసుకోకుండా ఎలాంటి పనులు చేయవద్దు అంతా నా దగ్గర రావాలి నేను చెప్పినట్టు చేయాలి
ఏహి
హ
కానీ అలా అని వాళ్లు ఒక్కరూ వాళ్లు ఒక్క ఒక్కరే బ్రతకూడదు కదా వీళ్ళు కూడా మనుషులే కదా వాళ్ళు కూడా ఏదో చిన్న చితుక పని చేసుకుంటూ ఉంటారు అది కూడా నువ్వె లాగేసుకుంటే ఎలా
స్కూళ్ళలో వండడం కూడా వాళ్ళకే
హు
హా ఇట్లా కార్యదర్శిగా కూడా ఆయనకే
ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక ఆమె ఆల్రెడీ అంగన్వాడీ టీచర్ లాగా ఉంది స్కూల్లో కూడా వాళ్ళే వండి పెట్టడము అదంతా కరెక్ట్ కాదు కదా మొత్తం బెనిఫిట్స్ ఒకటే ఫ్యామిలీ కేళ్తే ఎలా మీరు కూడా చెప్పాలి వాయిస్ రేజ్ చేయాలి మీరే మీరు ఒక్కరే బాగుపడాలా మేము కూడా ఉంటున్నాం కదా ఊర్లో మేము కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్సే
హా సొంత మావయ్య వేరేటోళ్ళలకు సప్ సపోర్ట్ చేసినట్టు మరి వాళ్ళ అల్లుడే కదా ఆయన
హు
మరి ఆ ఇప్పుడు ఆయన కొరకు ఎందుకు ఫోర్స్ చేయట్లేడు
ఏమో కదా అంత మనుషులు మూర్ఖంగా హు
మన దాకా వస్తే మన పని మనం చూసుకోవాలె మనకి ఎవ్వరితోటి సంబంధం లేదు మనక్ కంటూ ఒక బాధ వస్తే మనోళ్లు ఆనె అనేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళ తోటి ఆ బాధ తెప్పించుకుంటే చాలు
హు కానీ వాళ్ళు వాళ్ళు చేసింది వాళ్ళకి ఎంత వరకు కరెక్ట్ అనిపిస్తుందో వాళ్ళకి కే అర్థం అవ్వాలిగా
మేము ఇగ పనికి వెళ్తున్నాం గదా
హు
పథకం పనికి అసలు ఆడ ఎక్కడైనా ఏదైనా ఆయన చిన్న మాట మాట్లాడితే చాలు
హ్మ్
ఇంకా వాళ్ళు అట్ల అంటున్నారు వీళ్ళు అట్ల అంటున్నారు అని ఒకటి దాని ఓ ఒక పది లాగ మొత్తం జాం జాంట్స్ చెసి మాటలు ఇంకా రేస్ తున్నారు ఆహాహా
ఆ వాళ్ళ ప్రవర్తన అంతే ఇగ మనుషులు అంతే వాళ్ళు.
ఇయ ఇగ టవలు ఒక వైట్ షర్టు ఉలెట్ పట్టండి పని దగ్గర కూడా అట్లా యే కోని రావడం అసలు మామూలుగా లేదు
ఉ ప్రే ఆ మాత్రం షో చేయాలి కదా
అంతే హహహ
షో ఆఫ్ చేయకపోతే ఎలా
అంతే
ఉ
తిన్నావా
తిన్నా తిన్నా
ఏం కర్రీ ఇవాళ
ఆలు పెట్టారు ఇంకా పచ్చడి పెట్టారు టమాటా చింతకాయ్ ప పచ్చడి
బాగుందా అది
ఆ పర్లేదు ఇక హాస్టల్ల్లో ఎట్లా ఉంటది ఏదో తినాలి కాబట్టి తినాలి కంపల్సరీ అన్ తే
ఉ మా చిన్న బాబు కూడా తినేంత తినలేకపోయినావేమో.
ఆహాహా అలా ఏం లేదు తిన్న పర్లేదు ఓకే
మరి నేను చేసిన అరిసెలు ఎట్లుంది
బాన్నాయ్ బాన్నాయి ఈ రోజే తిన్నా నేను, నిన్న మొన్న తిందాం అనుకున్నా ఇగ తమ్ముడు వచ్చిండు కదా ఇ సైడు కొంచెం హైదరాబాద్ చూస్తా నన్ను తిప్పు అది ఇది అంటే మేము బయటకి వెళ్ళాం ఇగా. తిన్లే టైమ్ లేకుండే తిన్లేదు ఈ రోజ్ జు సాయంత్రం ఆ కాలేజ్ నుంచి వచ్చి తిన్నా మంచిగున్నాయి టేస్టు
నేను అందులో కప్ ఎక్కువగా పెట్టినా.
ఏం బెట్టినారు
ఆ కొబ్బరు బడి
ఆహా
ఆ కొబ్బరి తురుము ఉండది కదా
ఆ ఆ
ఆ దాంతో పాటు కొంచెం నెయ్యి ఉంటే బా గుండు ఇంకా మంచి ఉండేది ఆ ఉండేది
ఆ అయినా పర్లేదు మంచినే ఉన్నాయి ఇప్పుడు కూడా ఉ టేస్టు మంచిగానే ఉంది
తోట్ టూ కేజెస్ రైస్ తోటె చేయించ్
ఆ ఆ
ఉ
అదే కొన్ని ఇంగా అక్క వాళ్ళ ఇంటికి అక్కడ నుండి వచ్చాం కదా వాళ్ళకు కొన్ని ఇచ్చి చేసాం ఇంగా నేను కూడా కొన్ని పట్టుకొచ్చుకున్నా అంతే.
ఇగా తిందాం తిందామని ఫోర్స్ చేశినవ్ గా ఇప్పుడు తిను బాగా.
హ్ తిన్నా తిన్నా ఇంతకు ముందు సాయంత్రమే తి నేను కొంచెం స్వీట్స్ ఇష్టంగా తింటా కదా. అందుకే ఇగ చాలా రోజులు వచ్చింది గ్యాప్ కదా అని. అ అద
నేను మళ్ళా ఫోన్ చేస్తా.
ఆ సరే. అ
ఒక్క సా హాసరు